విక్రం ఏం చేస్తున్నావ్
ఎంలే కాలి నువ్వు
ఎంలే కాలి తిన్నావ
తిన్నా నువ్వు తిన్నావ
తిన్నార
ఏం కూర
చికెన్
నిజంగానా
మీదేం కర్రి
టమాటోను బొమ్మిడీలు
ఆహా ఎవలు లోండిల్లు
మామవండింది ఇ మోటర్ కరెంట్ వచ్చాంటే మోటర్ ట రాకునా పొలం కాడకి పొయ్యి
పోయి రావాలిరా ఇగ డాడి చెప్పిండు తాగి కాల్ చేస్తానాడు పోయిరావాలి
అదే మరి అసలుకె సగం సగం కరెంట్ వస్తాంది సెలక్కాడ
అదే ఇన్సేపు గూడ కరెంట్ పోయింది ఇప్పుడే వచ్ ఇనే డాడి ఫోన్ చెతన్నాడు
మరి ఇంకేం పోయి పెట్ర
పెట్ర ఇగ ఫోను చేస్త వచ్చినంక మల్లా ఊరికికేట్ల పోత
ఆహా
పొయ్యి మోటార్ యేసోస్త
ఇప్పుడు అయిపోయింద ఇప్పుడు ఐటిఐ ఎగ్జామ్ అయిపోయిందా
లేదురా ఓజైటీ ఉంది వెళ్ళాలి ట్వంటీ థర్డ్ కి హైదరాబాద్ కి వెళ్ళి వర్క్ చేసుకోవాలె
అహా
మరి రేపు ని బర్డేగా అడ్వాన్స్ హ్యాపీ బర్డే హు
ఉనాయి ఉనాయి ఇగ
ఫ్రెండ్స్ ఉన్నారా
తెలు ఆ
ఏమైంది మరి ఇంక ఫ్రెండ్షిప్ తిన్నార అంత
ఆ అంత మంచిగునారా
ఫ్యామిలీ ఎట్లా అంతే మా అమ్మ నాన్న ఎట్లున్నారు
ఆ అందరు మంచిగానే ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు హైరా పోతావ నువ్వు
ఆ వెళ్ళాలి రా ట్వంటీ థర్డ్ కి
పోయి మల్ల ఎప్పుడు అతావ్
అంటే త్రీ మంత్స్ ట్రైనింగ్ ఉంటది వా ట్రైనింగ్ అయిపెంది క రావలి మళ్ళొచ్చి ఎగ్జామ్ రాసుకోవాలే ఐటి ఎగ్జామ్ డ ఆగస్టు ల ఉంటది
అదే అదే
ఆగస్టు ల ఎగ్జామ్స్ ఉంటాయ్ రాయలె
ఆ బ పరీక్షలు అయిపోతేనే మల్ల ఊర్లో కేన ఒచ్చుడు
ఆ మల్లా వచ్చుడే
ఏ మళ్ళ ఎంజాయ్ చేయొచ్చు ట్రిప్ ఏదాం పట్టా రాదు ఊర ఊకే ఎండకాలం ఇటు ఊలనే ఉండే బదులు
తిరుపతి వెళదాం మరే ఉ
తిరుపతి గాకుంటే ఇంక వేర్ దా ఏమన్నా చూదాం పట్టరాదు ఇలాగే ప పాండి గోవనో ఇట్ల పోదాం అని
ఆహా ఏదైతేనే మట్ ఎంజాయ్మెంట్ కావాలి గా
ఆ ఎంజాయ్మెంట్ అనే కావలి
ఉ
నువ్ పెళ్ళి కొత్తవ మ అందరం పెళ్లి కి చెప్పింరా నీకు వేరే గాని బన్నీ గాని పోను ఈ
ఎప్పుడు సంబంధం ఎప్పుడు కుదిరింది
ఓరికో నీకు తెలవదా
తెలువదు రా నాకు కాల్ చే ఫోన్ చేయలేదు ఆడు
ఫోన్ చేయలేదా అను అదే మరి ఇరవై ఎనిమిదో తారకి పెళ్లి ఉంది ఆట వాంది
ఆ ఆ
ఉ ఈ ఇది అమ్మాయిది మన ఈ ఊరు షాంపేట
షాంపెటనా మరి ఏంటి అంట కట్నం గిట్ట మరి క్లిస్లట
కట్నం గిట్నం అంత మంచే నడుతాంది
ఊ
అదే రిసెప్షన్ అంటే పెళ్ళి ఇరవై తొమ్మిదికి రిసెప్షన్ న్ ఆ భారత్ ఉంటది మంచిగా ఎంజాయ్ చేసి రావచ్చు ఆడ కూడా
ఊర్లోనా
అది మన ఇంటిగానే ఉన్నా పైన ఉన్నా డోమియా ఆ
ఉహూ
బయటికి కూడా వత్తలేవ్ మరి
వస్తా ఇక మెల్లగా పొలంకాడికి పోయి నీళ్ళు పెట్టేసి వస్తా ఇక
ఉహూ అంతలోపు నాకు కూడా రికార్డు రికార్డులు ఉన్నాయి రాసుకుంటా
ఆహ ఏం రికార్డు రా ఇంటరియా
ఇంటర్యయి ఫస్ట్ ఇయర్ అయిపోయినాయి ఇప్పుడు సెకండ్ ఇయర్ కదా ముందుగల ముందుగాల్లే రాసిపెట్టు దామని
ఉహూ ఇంటర్లు ఎన్ని మార్ట్స్ వచ్చినాయి రా వస్త
ఉమ్ ఫస్ట్ ఇయర్ లో నాలుగు వందల ఇరవై ఒకటి వచ్చినాయిరా
ఉమ్ మంచిగనే వచ్చినాయిగా
నే వళ్లటు వచ్చినాయ్
ఏ కాలేజీ రా
కాలేజీ ఆ కాలే గ్రాడ్ కాలేజ్ కాదు
ఉహూ ఇంకేంటి మరి
చెప్పాలే
బంగారి పెళ్లికి పక్క పోవుడే అంటావ ఇగ
బన్ని గాని పెళ్లికి పోవుడే
ఉమ్ ఎవరు ఎల్లిండ్రు ఇన్విటేషన్ చి
ఏమో మరి ఊర్లో వాళ్ళని పిలిచిన వాడు మరి
మనో లంత ఇంటికాన్నే ఉన్నార మరి
అందరు ఇంటిగానే పొద్దుగాల కళ్ళు కి పోయినాం నువ్వు రాలేగ
కళ్ళుక నేను లేవులే వచ్చు ఆ టైమ్ కి
అదే మళ్ళీ మా ఉర్ తో పది పదిన్నారా అయ్యింది
ఎవల్ చెప్పిళ్ళు కళ్ళు ఇవ్వాలకి చెప్పిళ్ళు
కళ్లు బన్ని గాడే చెప్పిండు ఆ
దవత్ ఇస్థండా
ముందుగాలె ఇత్తడు మరే ముందుగాయాల ఇచ్చినా మళ్ళీ ఆ రోజు ఇయాల్సిందే గ తప్పద్గా
కాదురా తెంత్ ఒళ్ళు లేరరా అ టెంత్ ఒళ్ళు ఎగ్జామ్ రాస్తలేద మనోళ్లు ఉన్నారా సెంటర్లో
టెన్త్ ఒళ్లు చిన్ని గాడు ఉన్నాడు గాదు
చిన్ని గాడు మా తమ్ముడే గ
తమ్ముడే గా మర్చిపోయినావ్ పుట్ పుట్ రాతాండట ఎగ్జామ్ రెండు ఎగ్జామ్ రాసొచ్చిండు ఏ గోరం రాసిన ఎగ్జామ్ మొత్తం ఊపిన అంటాండు ఆ
ఏమి ఎగ్జామ్ అయ్యిపోయింది ఎం ఎం జాం తెలుగు ఉన్ను హిందీ అయ్యిపోయిందా
ఆ తెలుగు అది హిందీ అయిపోయినాయి రెండు అయిపోయినాయి ఇంగ్లీష్ ఇరవై మూడ్ తారీకు ఉన్నటుంది
అని తైగా
ఆ
ఏముందిరా టెన్త్ వెళ్ళొచ్చు చదువుతే వెళ్ళొచ్చు
ఆ ఎళ్ళితే సౌత్ ఎవడైన్ వెల్ తడు గాని
లక్ ఏందంటే ఈ సార్ వాళ్ళకి వాళ్ళ నెల వచ్చినయి రా హాలిడేస్
ఆ నెల్ల రోజులు వచ్చినయి హల్ డేస్ పోరాళ్ళు ఏం అవుతలేరు వాడు ఎప్పుడు చూసినా ఊళ్లేమ్మటి తిరుగుతాండూ అటుఇటు
మనకు వచ్చినాయిపోవు అట్లా
మార్క్లతోని పాస్ అయ్యేటోల్లం
ఆ ఈ ఇంటర్లో గుత రాలే అట్లా ఎవ్వరికి రాలేదురా అట్ల ఫస్ట్ టైం వాళ్ళకే వచ్చన
ఆ ఇ ఇ మన ప్రభు వచ్చిందిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం
ఆ
ఉ చెప్పు రా ఇ పోరగాళ్లకు, ఇప్పుడు మంచి న్యాయం చేత్తాను ఇప్పుడు మరి స్టేమ్ పోయిద్దాం పరాదు కొద్దిగా అగి
ఎండు పునులు ఎద్దామా
ఆ ఇగ పొనుగులు తిని అట్నే అటు పోయేదం చిన్నగా మన భయ్యా ఉన్నాడుగా భయ్యా హిందీ భయ్యా హిందూ బాయ్ కాడ తిందాం
పొయ్యొద్దం
ఏం చేతాండో ఈ అన్న
ఏం చేస్తాడు అదే సేల్ చేసుకుంటు కూసుంటాడు
అంతేనా పొద్దన్నుంచి పొద్దన్నుంచి ఎవడు బయటకి వత్తలేడు మా ఎవడన్నా ఉన్నడ లేడా అని చూత్తన
ఎండలు ఎట్ల కొడుతానై రా బీభత్సంగా కొడుతానే ఎండలు అందుకోసం ఇంట్లో ఫ్యాన్ వేత్తలి పంటలు
అదే అదే
నిన్న ఉగాది మరి ఎట్ల జరిగింది
ఉగాది ఎట్ట జరిగింది అంటే ఏ చెప్తాం గాదె పచ్చడ నీళ్లు
హు
మంచిగనే ఎంజాయ్ చేసినం నిన్న కూడా కల్లుకు పోయినము
మనకు ఒక ము ముస్లిం ఫ్రెండ్ ఉంటే అయిపోవుగదా రా రేపు రంజాన్ కాబట్టి హలీం తినిపిచ్చుడే ఏదో ఒ ఒకటుండు గానీ
ఒరేకో ఉంన్నాడు కాదు ము
ఎవ్వలు రా
మన రాకేష్ వీరేన్ రాకేష్, అ
ఓహో వాని తోటి నాకు అటాచ్మెంట్ లేదు అటాచ్ లేదు
అయ్యో హలీం మంచిగానే తిన్నాం
ఊ
ఆయన ముస్లిం కదా నీకు తెలవదా,
తెల్వదురా నే ఇప్పుడంత పరిచయం లేదు హైదరాబాదులో ఉంటారంటనావ్ గా ఆ తెలుసు వాడే బన్నీ గాడు
ఆ అ వాళ్ళు కూడా ముస్లిమ్స్
ఆ
ఆ ఆది గడ్డం మాత్రం అట్లనే వత్తది ఆయన గడ్డం ఇంతంత
ఉ
ఈ ఇగ పోయి తిందాం రేపేనా పండుగ
ఆ రేపే ఇగ ట్వంటీ ఇయాల ఎంత డేటు ట్వంటీ ఇయ్యాల
ట్వంటి ఆ ట్వంటీ ఇయ్యాల
రేపు ట్వంటీ ఫస్ట్ రేపే రంజాన్
అవునా నాకు తెల్వదు రేపే అని
ఉ రేపే రేపే
ఉహు
ఉ ఇంకేంటి మరి ఏం చేద్దాం అనుకుంటున్నావ్ నె నక్స్ట్ ప్లానింగ్స్ ఏంటి
ఈ ఉంది సెకండ్ ఇయర్ ఎల్లతీసుకొని ఇగ బీటెక్ చేసుకోవాలి ఎల్లనన్న
బీటెక
బీటెక్ అన్న చేయాలి లేక ఏదైనా ఒకటి చేసుకోవాలిగా
అంతేగా ఇగ
పెద్దోలు కాబట్టి మీరే చెప్పాలే ఏం నడుతంది అసలుకి ఏస ఏ చదువుతే మంచిది ఏ చదవకపోతే అట్లుండేది చదువుతే ఇట్లుండేదనీ
ఇప్పుడు ఈ జనరేషన్ ల ఏందంటే టెన్త్ త ఇంటర్ ఈ ఆన్నీ వేస్ట్ ఇగ డిగ్రీ బీటెక్ ఏదైనా చూత్తలు
అంతేనా అదే ఇగ మరి ఇప్పుడు టెన్త్ అయిపోయింది ఇంటర్ కూడా ఎట్లా అయిపోది ఇది ఒక సంవత్సరం అయితే
బీటెక్ డిగ్రీ మెయిన్ గ ఉండాలే
అదే అదే
ఈ ఎగ్జామ్స్ రాయపోయినవురా మరి టెన్త్ తోటి ఆర్ ఆర్ బి ఇట్లా ఎగ్జామ్స్ ఉన్నాయిగా
మొన్న ఆర్ఆర్ బి పడ్డాది గని చేయలేనే అది ఎస్ఎస్ జీడి పడితే చేద్దాం అనుకుంటాన
టెన్త్ తోటి ఉన్నాయి అయి చేసుకో ఒకవేళ క్లిక్ ఇట్లా బై మిస్టేక్లు అత్తయి ఒకసారి చదివితే మంచిగా తే
అదే అదే ఎస్ఎస్ జిడి అయితే చెత్తే కొద్దిగా మంచిగా దాన్లో పెద్ద పెద్దయి పొజిషన్లు ఉంటాయి కదా జాబ్కు
ఉన్నాయి ఉన్నాయి చూ
ఆ అలా చాలా ఉద్యోగాలు ఉంటా ఏ ఇ ఆర్ఆర్బిలు అయితే కొన్ని ఉన్నాయి అని లేబర్ వర్క్ ఉన్నాయి
ఊ స్ మన సన్నిగా నీకైతే అయితే పక్కరా ఎలక్ట్రీషియన్ కాడు ఇప్పుడు వాడు అప్పుడే వానీ ఈ రైల్వేల ఆర్ ఆర్ బి రేట్నా ఏమైన పడితే ఆనికి నోటిఫికేషన్ ఏమోట్లు వస్తుంది
అదే అదే నాక ఒక రోజు ఫోన్ చేసిా ఆర్ఆర్బి పడయట అప్లై చేసి ఆ రా అంటే ప్రీ రా అంటే ఆ ఇప్పుడు అవి గిట్ట వడతే చెప్ రాణి అన్న అమ్మ నీకే ఎల తే రాి అని అంటే తెళ్తే గని కొంచెం మీరు
ఊ హూ
ఊ అరోజు బన్నీగాడు కూడా పక్కన ఉన్నాడు బన్నిగాన్ని అని బీటెక్ చేస్తాను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేస్తాను మనకి ఏం నిళ్తలే వాళ్ళ తమ్ముకి ఏం చెప్పాలమో తీ తింటడాను ఊరిమీద పడి
అంతే ఏం పని ఉందానికి ఏం పని లేదు
పెళ్లి సెట్ అని చేసిన
ఊ పెళ్లి చేసు కుంటే కతాం ఇక అప్పుడు తెలుతది వాని పెళ్ళాం అది ఇది తిడతాంటీ తెలుత ది
ఉ కద కదా పెద్దోళ్ళు అయితానంటా రా
ఇ జనరేసన్ ఒత్తనే ఉంటది ఇగ అవుతదా కాదా
అదే అదే ఇ ఎక్కుద్దిసేపుయి కేసు అందర మం దార కటింగ్ చేయించుకుని అట్లే ఏమన్నా తినొద్దాం
ఆ పోదాం పోదం నీ పొలంకాడి పోయి వచ్చి కాల్ చేస్తా నీ
ఆ ఇగ మూడ్రోజుల ఇట్రా మన కరెంట్ గిట్ట బోతే మరి అసల్కే సగం సగం కరంట్ వొత్తాంది
అదే అదే డాడ్ ఫోన్ జేత్తడిగా పోయి మనం నువ్ ఒచ్సింక కాల్ చేస్తా మల్లా
ఆ సరేరా ఫోన్ జేయ్ మళ్ళా సరే మరై మల్ ఉంటాన
ఆ సరేరా